ము్యం
హాయ్ అండి
హాయ్ అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి కాళీ మీరేం చేసున్నారు?
ఏం లేదండి
బావున్నారా?
ఊమ్ బావున్న మీరు?
నేను కూడా చాలా బావున్నానండి. అవును కొంచెం ఈ మధ్య బిజీ అయిపోయానండి.
ఆహ
హుమ్
హుమ్ ఎందుకు రోజు ఆ బావున్నారండి.
హుమ్ ఇంకేంటి సంగతులు మరి?
చెప్పాలండి.
అవును ఫ్యూచర్ లో ఎక్కడికైనా ట్రావెల్ చేయ్యాలనుకుంటున్నావా?
ఆహ చేద్దాం అనుకుంటున్నా కానీ చాల ప్లేసెస్ కి వెళ్ళాలని ఉంది. ఎస్పెషల్లీ కాశ్మీరీ కాశ్మీర్కి వెళ్ళాలి అని ఇన్ అడ్వెంచ్
ఓ అవునా అక్క అయినా అది చాలా మంచి ప్లేస్ అని విన్ డం అండ్ అక్కడ స్నో గూడా చాలా ఎక్కువగా పడుతుంది కదా
హా అవునండి కానీ వింటర్ లో మొత్తం స్నో జో కవర్ అయి ఉం టుంది మౌంటైన్స్ లేక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి గదా అండి
ఓ నైస్ ఆ నాకు గోవాకి వెళ్ళాలని ఉంది పైగా అక్కడ బీచెస్ ఆ నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయ్యాలనుంది. అండ్ ఇంకా మూన్ లైట్ లో బీచ్ దగ్గర ఆ వెదరే చాలా బావుంటదండి.
హుమ్ అవునండి గోవా కూడా చాలా బావుంటది. బీచ్ లో సన్ సెట్ చాలా రిలాక్సిం గా ఉంటది.
ఉమ్ అవునండి అయినా అవునా నిజంగా గోవా అసలు చాలా చాలా ఇష్టము.
హుమ్ బీచ్ బీచ్ లో చాల ఎంజాయ్ చేయొచ్చు.
నైట్ టై లో అయితే ఇంకా అసలు నాకు అక్కడ నుంచి కావాలని అనిపించారు అ వాటరు మ
మ అవునండి బాగుంటయి
అయిండ్ అక్కడ వాటర్ స్పోర్ట్స్ గేమ్ కూడా ఆడుకోవచ్చు చాలా బాగుంటది అక్కడ
ఆ
ఉ
ప్లాన్ చేస్తున్నారా అండి వెళ్ళ నుంచి
ఆ ఇప్పుడైతే ఏదు చేయాలి ఇంకా ప్లానింగ్ నడుస్తుంది
హ
కొంచెం మంచి టైం తీూసుకుని వెళ్ళాలంటా
ఇప్పుడు చెమ్మర్ గదా అండి చాలా, హీట్ ఉంటది.
అంటే ఇప్పుడు కాదు సమ్మర్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసాము ను్ కొంచెం ప్లాన్ చేస్తావు అంటే అప్పుడు కేకుడి
స్ర్ట్స్ కూడా ట్రై కన
కూసు కూడా చాలా ఫన్ ఉంటది నరు కొత నేచర్ ప్లేసెస్ కేక రజుకృష్ణ గ
ఆ
హ్మ్ ఇకనౌ ఇడియాలో ఇక్కడికైనా వెళ్ళాల అనుకుంటున్నానా అంటే టూరిస్ట్ పస్ేష అట్లా
చేయడానికి వెళ్ళాల చాలా కాలం నుంచి అనుకుంటున్నా పోస్కోని అవుతూ వస్తుంది
అవునా స్విట్జర్లాండ్ అంటే మౌన్ అండ్ గ్రీన్ వాల
ఆ అవునండి
స్ అ చాలా మూవీస్ లో చూసాను బాగుంటది స్విట్జర్లాండ్ కూడా
ా రండి ఇది డలింగ వల గుణ
అవును అవును
ఎజెక్ట్లీ వ్యూస్ కూడా చాలా అమేజింగ్ గా ఉంట ట్రైన్ జర్నీ లో కూడా చాలా ఫేమస్ అ స
అవునా నేచర్ ప్లేసెస్ అయితే ఎ అ కుచాల
హాయ్
నిజంగా ట్రావెల్ చేసే స్టేస్ తగ్కిపోతుంది కదా న్యూ ప్లేసె అే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది
అవును చాలా రిలీఫ్ అంట తీసుకోయాసరా
ఆ
కరెక్ట్ వర్క్ అండ్ రొటీన్ నుంచి బ్రేక్ తీసుకోనికి ట్రావెల్ బెస్ట్ ఆప్షన్గా
అండ్ మేబి ఫ్యూచర్ లో ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాము ఉన్నాను
ఓకే అండి షూర్ చేద్దాం బడ్జెట్ సేవ్ చేసి మంచి ప్లేస్కి వెళ్ళడం ప్లాన్ చేం
ఓకే ఆ మీకేమైనా క వెళ్ళడానికి ఎక్కడ
అ మీ వాయిస్ వినిపించట్లేదండి
అమ్మా మీకు ఏమైనా ప్లానింగ్ ఉందా ఫ్రెండ్స్ తో కలిసి ఇట్లా దేసుకి వెళ్ళాలనిసులు
ఉంది అండి టెంపుల్స్ కి వెళ్ళాలనే ఉంది ఇక్కడ స్వర్ణగిరి దైరి గుతా ఉన్నాయి కదా
ఉమ్ ఓకేనా ఆల్రెడీ వెళ్ళొచ్చారా లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాం అనుకుంటున్నారా
ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం కానీ మళ్ళీ వెళ్దాం అనేసి
అవునా ఏందుకు కొత్త ప్లేస్ వెళ్ళొచ్చు కదా మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు
అ టెంపుల్స్ కద అంటేఓ అప్పుడు వేరే ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు వేరే ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నా
ఎంతమంది తెలిసినదండి మీకు
చాలా మంది ఉన్నారు స్కూల్ అని కాలేజ్ అని డిగ్రీ అని
అవునా
హ్మ్మ్
ఇంకేమైన్నా ప్లేసెస్కి వెళ్ళొచ్చు కదా మరి
ఆక్కడే హైదరాబాద్ లో ఫస్ట్ టైమ్ టెంపల్స్ వచ్చేసేసి తర్వాత ఇంకా అంట నా వెళ్దామ అనేసి
హ్మ్మ్ ఎక్కి ఎక్కడ తిరుగుదామనుకుంటున్నారు మరి
అరుణాచలం అరుణాచలం తిరు పతి
ఓకే ఫ్రెండ్ తోనా లేక పోతే చూ
ఏది మరి ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ తో వెళ్తే కొంచెం ఎంజాయ్ చేయచ్చు మనకి నచ్చినట్టుగా ఉండాలి ఆమె అనేది పెడతారు కద రెస్ట్రిక్షన్స్ పెడతారు
అంటే వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టేది కూడా మనకోసమే కదా అండి మనక ఏం కాదు
అయ్యా అవును కానీ కొంచెం ఫ్రీగా ఉండలేము కదా అదే ఫ్రెండ్స్ తో ఐతే మన మనకి నచ్చిన నట్టు ఎంజాయ్ చేయచ్చు
టెంపుల్స్ కాబట్టి కుటుంబం తో వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఉంది నా వల్లా కాదు నేచర్ ప్లేసెస్ అయినా టూరిస్ట్ ప్లేసెస్ ఎ ఉ మీరు అట్లా ఆ ఫ్రెండ్స్ తో వె ఎంజాయ్ ఉంటది టెంపుల్ కి ఫ్యామిలీ తో వెళ్తే బాగుంటది నా ఫీలింగ్ ఏమంటావు
బాగానే ఉంటది బాగుండదడి నేనట్లేదు కానీ కొంచెం ఫ్రెండ్స్ తో గాని అయితే నీకు కొంచెం బెటర్ ఉంటాం కదా అని కింగ్ ఆఫ్ సవింగ్లండ్
ఓకే
మీరేటైనా ఎల్లినారా
ఎటూ వెళ్లలేదండి ఇంకా వెళ్లాలనుకుంటున్నాం
అవునా మరి అటు ఎలావెళ్ళాలి అనుకుంటున్నారు
హ్మ్మ్ వెళ్లాలనుకుంటున్నాం
ఉహూ
ఉహూ
అవును
చెప్పం కదండి హ్మ్
అ
ఊ
ఇంకా ఓన్లీ అదే ఒక్కటేనా టెంపుల్స్ ఏనా ఇంకటేన్నా వెళ్దా మనేష్
అంచి
హ హా
ంగవ ఇదిన్నా పోతే అతనికా వెళ్ళాలయి కావాలని పూజి సో అది ఎప్పడిక్కైద్దో తెల్వది.
మాద్ దిన విణం అనేవి ఈ మధ్యలో మూవీ చూసి ళ్దాం అనుకుంటున్నారండి. మీకుంద నవప్
అయితే నాకు డివోషనల్ ప్లే స్ అంటే చాలా ఇష్టం సో ఇండియాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్ని చూడాలని నా ఒక డ్రీమ్ అంతే ఇంకా ఎప్పటికైనా లైఫ్ లో ఒక్కసారైనా అక్కడి పోయేరావాలని డ్రిం
ఓన్లీ డివోషనల్ ప్లేసేసేనా
ఆ డివోటి ప్లేసెస్ అ ఎక్కువ ఇష్టం నాకు ఇక్కడికి వరుకు వెళ్దాం అని నేను మధురా హ్మ్ అయోధ్యా కేదారనాథ్ బద్రీనాథ్ ఇవన్నీ ప్లేసెస్ చూసి రావాలి.
గ్రేటండి అసలు మీరు ఏ జనరేషన్ లో అందర్ చేస కి పబ్బ్ కి వెళ్దాం అనుకుంటే మీరు డివో డివోషన్ ల్ వెళ్దం అనుకుంటున్నారా చాలా గ్రేట్ అండి మీరసలు.
డి అట్లనకుళ్ళీ ఊకే.
యాక్చ్వల్లి జనరేషన్ లో టెంపుల్స్ అనేది చానా తక్కువగా వెళ్తున్నారు కదా.
ఏమో అండి
హ్మ్
అంటే ఎక్కువ పార్టీస్ కే అయిపో
హ్మ్
సు క్ హా క్
ఆ
టాంజెస్ ఎప్పుడెళ్తున్నారు మరి
ఇంత ఇలి అనుకుంటున్నా జూన్ ఆర్ జులై అనేసి అ చూడాలి ఎప్పుడు అవుతది. ఆ ట్రైన్ అండి ఆ ట్రైన్ లోనే వెళ్ళడం
ఏ నా లిఫ్ట్ లాస్ట్‌లో వెళ్ళోచ్చు కదా మీది మీర్
మీకు అంటే చా ఇంట్లో వాళ్ళకి పాపం భయం అవుతది కదా అండి ఏటో వై ఎట్లా వెళ్తాము అనేసి అనే ట్రైన్ అయితే కొంచెం వాళ్ళకి పీస్ఫుల్ గా ఉంటది. మాకు కూడా ఉంటాయి.
ఓకే
హ్మ్
మీరు కూడా రండి గ మాతోటి వస్తార మీరు కూడా
హ్మ్ ట్రై చేస్తా ఇంట్లో అడిగి చెప్పాలి నేను.
సరే అడిగేసి చెప్పండి మరి నాకు.
ఓకే అండి మీరు ఎప్పుడు కన్ఫామ్ చెప్తే నేను ఆ మా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి టైమ్ అడుగుదన్నమాట.
ఓకే అండి మీరు గా మీకు చెప్పేసరా ఒక నీటా నుంచి ఒక ఒక టూ త్రీ వీక్స్ ముందు నేను చెప్పేసాను.
ఓకే అండి తప్పకుండా చెప్పండి మరి మీకు ముందు చెపితే నాకు ముందు ఇంట్లో అడగడానికి నాకు ఛాన్స్ ఉంటది.
ఆ యా ఓకే సరే అండి బాయ్ అండి బాయ్ అడిగి చేస్తా
నయి
అ